హలో
ఆ హలో గుడ్ ఈవినింగ్ అండి ఆ బాగున్నం మీరు బాగున్నారా
ఆ బాగున్నాం అండి
ఏం లేదండి ఇలానే ఫోన్ చేసుకుంటూ ఉన్నం
అవునా
అవు
మ్మ్ హ్హ్ తిన్నారా మరి
పొద్దునుంచి తిన్న మీరు తిన్నారా
ఇంకా లేదు
ఎందుకండి
ఇంకా అంటే టైం కాలేదులే ఆడచ్చకా తింటాం
ఆ ఓకే మరెంటి ఇయ్యాల స్పెషల్
ఈరోజు టమాటో టమాట మీ సైడ్ సంథింగ్ సౌండ్స్ వస్తున్నాయి
ఆ అంటే మా టీవీలో సాంగ్స్ పెట్టారు మమ్మి అయితే అది చూస్తుంది అనుకుంటా
అవునా
ఆ ఆ వింటాం చాలా ఇష్టం మాకు మా ఇంట్లో మమ్మీ చెల్లలకి
అవునా
ఆ
మ్మ్ హ్ అంటే ఏం సాంగ్స్ వింటారు మీరు
హిందీ సాంగ్స్ తెలుగు సాంగ్స్ ఏది బాగా అనిపిస్తే అది ఇంగ్లీష్
ఓకే బాగుంటాయి అవి చూడండి
అంటే ట్రెండింగ్ నచ్చి మాకుటుంబం ఎక్కువ హిందీ వింటాం ట్రెండింగ్ మలయాళం తమిళ్ సాంగ్స్ ఉంటే అవి కూడా ఉంటాం
ఓకే ఇంగ్లీష్ ఇంకా మంచిగా ఉంటాయి కొత్త కొత్త సాంగ్స్ ఉన్న ఇంగ్లీష్ లో ఇంకా అండి మరి
ఇంకా ఏముందండి ఇంకా మీరే చెప్పాలి మరి ఇంకేంటి సంగతులు ఇవ్వాలా మీ డే ఏలా గడిచింది మరి
డే నా నార్మల్గానే ఉంది ఈరోజు ఇగా వెదర్ అంటే సింపుల్ గానే ఉంది వెదర్ కూడా సింపుల్ గానే ఉంది
అవునా అక్కడ వెదర్ మరి బాగుందా
నార్మల్గానే ఉంది అంత వేడి అంటే ఇగ మార్నింగ్ వరకు ఉండే ఎండలు ఉండే మబ్బులు వచ్చినయి అట్లా మబ్బులు వస్తున్నాయి ఎండ వస్తుంది వర్షం పడట్లేదు ఇక్కడ
ఆహా
హ్మ్ ఇంకెక్కడ వస్తది వర్షాకాలం కానీ వర్షాలు పడట్లే హ్మ్ ఎప్పుడు జూన్ నైట్ ఎం పడ్డది వర్షం అదే లాస్ట్ ఇంకా పన్నే పడ్లే వర్షం నిన్న మ్ నిన్న పడ్డద అనుకుంటా వర్షం నైట్ చినుకులు చినుకులు సౌండ్ వచ్చినాయి
ఆహా
మ్
కానీ వర్షం పడితే బావుంటదండి ప్రాబ్లమ్ ఉంటదంటే వర్షం పడి కరెంట్ తీసెస్తాడు చాలా సేపటి వరకు రాదు కరెంట్ కూడా నిద్రకు బాగా ప్రాబ్లం అయితది అంటే మనం పీస్ ఫుల్ నైట్ ఒకటే కదా మార్నింగ్ అంటే మళ్ళీ ఏవన్న వర్క్ ఉంటే కాలేజ్ ఉంటే మళ్ళీ ప్రాబ్లం మే కద ఎళ్ళడానికి
అదే వ వర్షం పడి తే కొంచెం ఉంటదిలే కరెంట్ పోడము అట్లా ఉండడం అని ఇంకా ఉరుములు ఇంట్లా పిడుగులు పడుతుంటాయి కదా
అవును పిడుగులగ తిప్పుతుని చాలా భయం
అవును నిద్ర రాదు అసలు ఏం రాదు ఇంక ఉడుక అంటే వర్షం పడుతు అంటే కరెంట్ పోయినప్పుడు ఉడక వస్తుంటది మ్ అదొకటి ఉంటది కానీ నెక్స్ట్ డే మస్తుంటది వర్షం పడ్డాక మ్ అదే అంతా మంచిగా ఉండే వర్షం పడ్డాక ఇంకా ట్రీస్ ఉంటాయి కదా ట్రీస్ లో ట్రీస్ ఇట్లా వాటర్ డ్రాప్స్ ఉంటాయి కదా దాని గిల షెక్ చేస్తే మొత్తం కింద వడతుంది
అవును అది బా అనిపిస్తుంది మా ఫ్రెండ్స్ మేము దగ్గర చెగుళ్ళ అప్పుడు ఆడుకునే వాళ్ళం అట్లనే చెట్టు దగ్గర చెయి పెడితే వాళ్ళు ళ్ళు అంటు ఇటు రానేసి ఎందుకు అనుకున్నది ఇవాళ ఎత్తుతర చెట్టు ఊప్పు మొత్తం నీళ్ళు బడేయి పైన
అవునా ఈ రోజు స్కై ఇంకా మంచిగా ఉంది స్టార్స్ ఉన్నాయి ఇంకా మూన్ ఎల్ జాత్తే హాఫ్ మూనే ఉంది
ఓకే
చెట్లు ఉన్నాయి కాద వర్షం పడితే బాగుంటది కదా అది చెట్లు ఉన్న దగ్గర వర్షం పడతది కాని ఇక్కడ పడాలి పడట్లే మరి ఇక్కడ చెట్టు ఉండాలి ఇక్కడ
ఇంకేంటి మరి విషేషాలు
ఇంకా ఏముందండి చెప్పాలి మీరే ఇంకా మీ గురించి ఏమైనా మీ అంటే చదువుకున్ దగ్గర స్టడీస్ దగ్గర అయిన సంథింగ్ ఏమైన అ మ్ మరి మీరు మెహందీస్ వేస్తారా నాకు రాదండి మోహిందీ అవి పెద్దగ రావు అయ్యో అవునా అంటే చిన్న చిన్న ట్రై చేసుకుంటా ఫింగర్స్ మీద ఇట్లా నార్మల్ ఆ చిన్నగంటే చేసేదాన్ని అంటే నేను స్కూల్ డేస్ నైన్త్ టెన్త్ ఉన్నప్పుడు ఎసేది అనమాట అవునా కాళ్ళకి మంది ఎందుకు గనేసేది ఓహో ఎవరన్నా ఇంటికి వస్తే చిన్న పిల్లలకి మెహందీ ఎస్తంది చిన్నగా సింపుల్ డిజైన్స్ యే అవునా మళ్ళీ నేను డ్రెస్ ఎట్టేస్తారు కదా డిజైన్ డ్రెస్ మ్..
అదేసేది ఆ తర్వాత నేను ఇంటర్ హాస్టల్ అయిపోయింది తర్వాత ఇంకా మధ్యలో టూ ఇయర్స్ గ్యాపు ఆ తర్వాత కాలేజ్ అనేసి గాందాం షెడ్యూల్ మొత్తం బిజీ అయిపోయింది
అవునా అయ్యో అం టే నడుచుకోంటే ఈజీ అయితాది కదా ఆ ఇప్పుడు నాకు అంటే నేర్చుకోను ఇంట్రెస్ట్ లేదు నాకున్న బిజీ షెడ్యూల్ కి సరిపోతుంది అయ్యో నేను స్టూడెంట్‌ ని కదా నేను ప్లస్ హౌస్ వైఫ్ కూడా ఆ నాకు మార్నింగ్ అంత వర్క్ మధ్యాహ్నం అయితది అంటే మటుకు పొద్దున టిఫైన్ పొద్దున ఆ మళ్ళీ మధ్యాహ్నం కి ఇంకా రీ అండం కాల్ టైం మొత్తం అలానే గడిపోతది ఇక మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు నాకు నోట్స్ రాసికున ఉంటుందేమో అంటే క్లా కాలేజ్ కి ఎళ్తాలేను నేను ఆ టూ మంత్స్ అయింది ఎల్లలి ఇక కాలేజ్ కి మళ్ళీ ఫ్రెండ్స్ కూడా ఎవరు ఎక్కువ హెల్ప్ చెయ్యారు అందుకే నేను ఎవర్ని ఎందుకు అడగాలని సెల్ఫ్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నా అట్లే ఉంటారు క్లాస్ లో ఫ్రెండ్స్ ఇప్పుడు నాకైనా బెనిఫిటే ఎందుకంటే సెల్ఫ్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఎగ్జామ్స్ కి నా కే ఈజీ అయితది అవునవును అంటే చదువుకుంటూ రాస్తాం కదా మళ్ళీ ఎగ్జామ్ అపుడు రివిజన్ చేస్తే తొందర గుర్తుంటాదన్నమాట ఆ అదే కదా మరి ఇంకా ఇంకా మా ఇట్లా ఇట్లా అంటే ఎగ్జామ్ అప్పుడు క్వశ్చన్ చూడన్గ ఆన్సర్ వచ్చే స్తాది ఆ అంటే హార్డ్ అనిపియదు బర్డ్ అనిపియదు సిలబస్ ఉహ్మ్ అదే కదా మ్మ్ నేను అందుకే ఏంటిదంటే మొత్తం కాకున్నా హాఫ్ సిలబస్ న ఫస్టే కంప్లీట్ చేస్తా అంటే ఎగ్జామ్స్ అప్పుడు మళ్లీ కొత్త టాపిక్స్ అయినా ఈ పాత టాపిక్సు వన్డే బిఫోర్ చదివినా కూడా కవర్ అయిపోద్ది కదా అవునవును అలా నేను ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటానన్నమాట ఆఆ అదే అదే బె స్ట్ ఐడియా స్టడీ స్టడీకి అట్లా చేస్తే ఆ అదే అట్లా చేస్తే ఇంకా మంచి స్కోర్ వస్తాయి
అవును
ఇంగ నేను అనుకుంటా అంటే సిలబస్ ఎక్కువ హార్డ్ అనిపిస్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం క్లియర్ గా నేర్చుకుంటా ఇంకా మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ఏంటిదంటే జనరల్ గా హెడ్డింగ్ స బ్ హెడ్డింగ్స్ అసలు టాపిక్ ఏంటి అని మెయిన్ గా చూసుకొని దాన్ని లింక్ చేసి రాస్తాను అవునా
ఉమ్మ్ అలా ఇగ నాకు కొంచెం పాయిట్స్ కూడా
పాయింట్స్ కూడా బాగోస్తాయి నాకు ఎట్లా అంటే అంటే ఒక్కోసారి టైం టేబుల్ పెట్టుకుంటనుకుంటా అనుకుంటా కానీ ఆ టైం టేబుల్ పెట్టుకున్నంకా అబ్బా అవసరమా అనుకుంటా ఇగ త్రీకి లేసినప్పుడు మొఖం మల్లి వనహో చదువుకోవాలి మల్లి పడుకుంటా అట్లా ఇంకా నేజీమెర్ సిసి బెస్ట్ టైం కదా చదువుకోవడానికి ఉమ్మ్ అదే కానీ తర్వాత మనది చాలా బ్లెస్ అనిపిస్తాది అంటే తో లేసినప్పుడు అంటే ఒక టూ త్రీ డేస్ చేస్తా అట్ల మళ్ళీ ఎమో నిదరోస్తుంటే మళ్ళి ఇంక పడుకోవాలనిపి స్తది అంటే మనం స్కూర్ మీద ఫోకస్ పెట్టినప్పుడు నిద్ర ఎంత వచ్చినా సరే చంపుకోవాలనిస్తది ఆ ఆహా అదే కదా మనకి ఏంటిదంటే స్కోర్ ఎక్కువ ఇంపార్టెంట్ కదా పర్సంటేజ్ ఎక్కువ అంటే ఫ్యూచర్ లో ఏమన్నా జాబ్స్ ఉన్నా ఏ దాని కన్నా అప్లై చేయాలన్నా పర్సంటేజ్ బట్టి వాళ్ళు ఇస్తున్నారు అవునవును ఇప్పుడు మొత్తం కేటగిరీ పర్సంటేజ్ అదే ఉంది ఇప్పుడు బా ఇప్పుడు మా క్లాస్ లో అయితే హై స్కోర్ స్కోర్ ఎక్కువంట లేదు జస్ట్ ఎయిట్ పాయింట్స్ వరకే ఉన్నది అసలు ఎక్కువ కూడా ఎవరు రాలే ఔనా ఉమ్ నేను అదే అనుకున్నా ఇ మనం ట్రై చేస్తే మనకి ఇంకా హై స్కోర్ వస్తది కదా అందరికన్నా అని ఉమ్ ఇంకొక టూ సెమ్స్ ఉన్నాయి ఇంకా చూడాలి ఎట్లా అవుతుంది టూ సెమ్స్ లో ఉమ్ ఇంకా రిజల్ట్ రాలే రిజల్ట్ వచ్చినాక తెలుస్తది ఉమ్ ఎగ్జామ్స్ రాసి వన్ మంత్ అయ్యిందా ఆ అయ్యింది వన్ మంత్ అయ్యింది ఎగ్జామ్స్ అయిపోయి మొన్న అయిపోనాయి అండీ డిగ్రీ ఎగ్జామ్స్ మాకు అంతేనండి ఎగ్జామ్స్ అయిన త్రీ మంత్స్ తర్వాత ఇక రిజల్ట్ వచ్చింది అయ్యో నాకైతే చాలా కన్ఫ్యూస్ అనిపించింది అసలా హ్మ్ హు అంటే ఎగ్జామ్స్ కొన్ని పర్లేదు ఊ ఫోర్ ఎగ్జామ్స్ ఉంటాయి మాకు హ్మ్ హు అందులో ఒక ఎగ్జామ్ టఫ్ వచ్చింది బాగా ఆహా అంటే నేను మాక్సిమం ట్రై చేసాను పాస్ అవ్వడానికి రాసాను ఔనా అసలు మిస్టేక్ ఇక్కడ అయ్యిందంటే ఉమ్ మాకు అంటూ క్వశ్చన్స్ మేడం మేము చెప్పలేదు ఇది ఇంపార్టెంట్ చదువుకోని అన్ని ఇంపార్టెంట్ ఏ అన్నారు అయ్యో సో నేను ఏంటంటే అందులో కొన్ని మెయిన్ మెయిన్ టాపిక్స్ ఉంటాయ్ కదా అవునవును అవి రాసి చదివిన నాకు అసలు లాస్ ఎక్కడైందంటే ఆ ఎక్కువ మార్క్స్ ఇచ్చే టాపిక్ ఏమో తక్కువ మార్స్‌కి ఇచ్చిండు హ్మ్ హు అండ్ అంటే మాకు లాంగ్ వచ్చేసి టువ్వాల్ మార్క్స్‌వి ఉంటాయ్ ఔనా అవి ట్వల్వ్ మార్క్స్ క్వశ్చన్స్ అన్ని వాడు ఫోర్ మార్క్స్‌కి ఇచ్చిండు ఓహో ఔనా అలా నాకు చాలా బాధ అనిపించింది హ్మ్ ఆయిన కూడా పర్లేదండి మార్క్స్ బాగానే వచ్చాయ్ ఔనా అంటే భయపడ్డా మార్క్స్ మార్క్స్ తక్కువొచ్చిన పర్లేదు కానీ ఫెయిల్ అవ్వొద్దు కదా యా అది కూడా కరెక్టే అదే చాలా టెన్షన్ పడ్డా అసలు నేను ఆల్మోస్ట్ ఏడ్చేదాక వచ్చిన నేను ఆహా హ ఏం కాదులే అండి మా డాడీ కోప్ అదే డాడీ కోప్పడ్డారు నువ్ చదువుకునే దానివి కదా మంచిగానే ఎందుకు బాధపడుతున్నవ్ నువు పక్క పాస్ అయితావ్ ఫెయిల్ అయినా కూడా నేను ఏమన నువ్వు ట్రై చేశావు కదా అదే చాలు అన్నారు ఓకే ఓకే అయితే రిజల్ట్ వచ్చాక చాలా హ్యాపీగా ఫీలయ్యా అప్పుడు అన్నాడు డాడీ అనవసరంగా నువ్ టెన్షన్ పడ్డావ్ ఇప్పుడు అన్ని పాస్ అయినవు కదా ఎప్పుడు టెన్షన్ పడకు అట్లా అన్నాడు అంటే టెన్షన్ ఉంటాదిలే ఇక స్టడీ పర్సన్ అంటే ఆ అంటే మా డాడీకి ఎందుకంటే నా మీద చాలా నమ్మకం స్టడీ మీద ఆహా హ అదా
ఎప్పుటికైనా సరే అంటే మొత్తం మొత్తం మా ఫ్యామిలీలో కూడా నేను ఒక అమ్మాయిని చదువుకొని ఇంత పెద్ద స్టేజ్‌కి వచ్చిందంటే
దంటే ఓకే ఓకే సో నాకు చాలా అనీ ఎవరికైనా చెప్తారు మా పెద్ద కూతురు బాగా చదువుతాంద అట్ల స్టడీ అంటే ఇష్టం హ్మ్ హు ఓకే ఓకే అట్లనా సరే నండి డి మరి థ్యాంక్ యూ సో మచ్ మంచిగా మాట్లడిండ్రు ఓకే అండి థాంక్యూ ఓకే అండి బాయ్
బాయ్ అండి